హలో
హాయ్ ఎలా ఉన్నారు
భావ నానక ఇంకా నువ్వు బాగున్నావా
ఆ బా ఏం చేస్తున్నారు
ఏం చేయలేదు ఖాళీగా ఉన్నావు నువ్వు నువ్వేం చేస్తున్నావు
నేను ఇలాకే పూజ చేసాను కాలే కానే ఉన్నాను నీతో మాట్లాడదాం అలాగా అని కాగ
అవునా అవునా ఏంటిటీ మన శిర్డికి ఎల్ ఎలా జ జ ఎలా జరిగంది జర్నీ
అవును్వు చప్పడం మర్చిపోయాను నేను మొండనే శిర్డికిెలాను ఫ్యామిలీ అంతా కలిస ఎల్లాం అనమాట
అవునులే
ఆ సో అంత దర్శన్ బాగా జరిగింది ఒక టూ డేస్ ప్లాన్ చేసుకున్నాము
అవునా ఎంతమంది వెళ్ళారు ఎలా వెళ్లారు ట్రైనా బస్సా ఏమన్నా వెహికల్ అరేంజ్ చేసుకున్నారా మీరే
ఆ వెహికల్ అరేంజ్ చేసుకున్నాం అనుకున్నాము కాకపోతే కుదరక ట్రైన్ కి వెళ్లాాల్సి వచ్చింది సో ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం అనమాట
అవునులేండి
ఆ అక్కడికి ఆ బాగా జరిగింది ది చాలా మంది వచ్చారనమాట చాలా ఎక్కువ మంది రావడంతో సో దర్శనానికి చాలా లేట్ అయిపోయింది అనమాట
ఓకే ఆ ఆ షీర్డి ఒకటే ఆ టెంపుల్ ను ఒకటి విజిట్ చేసిన్నారా ఇంకా ఎక్కడికైనా వెళ్ళినారా
లేదు లేదు షిర్డికి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శన చేసుకొని ఆ నెక్స్ట్ డే మేము నాసిక్ లో త్రయాంబకేశ్వరం టెంపుల్ ఉంది కదా సో అక్కడ ఆ టెంపుల్ ల్ని ఆ దర్శ అక్కడ శివయ్య అదే శివుడు ఉన్నారు కదా
అవునులేండి అవునులేండి
మనకి ఆ జ్యోతిర్లింగం అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన్ని దర్శించుకున్నాం అనమాట నెక్స్ట్ డే
అవునులేండి ఏంటి ఏంటి మరి అక్కడ కూడా దర్శనం బాగా జరిగిందా నాసిక్ లో త్రయాంబకేశ్వర్ టెంపుల్ దగ్గర
ఆ అక్కడ బాగా జరిగింది కాకపోతే ఆ ఫుల్ రష్గా ఉన్నారు ఇక్కడ శిరిడి కన్నా మాకి అక్కడే ఎక్కువ టైం పట్టింది అనమాట అంటే ఒక ఫైవ్ అవర్స్ పట్టింది అనమాట మాకు దర్శనానికి
నాసిక్ ద అదే త్రయంబ
త్రయంబకేశ్వర్ టెంపుల్ లో చాలా ఫుల్లు క్రౌడ్ గా ఉందనమాట
అమ్మ వన్లే
కొంచెం బానే జరిగింది సో ఆ రెండు టెంపుల్ దర్శించుకొని ఆ రిటర్న్ వచ్చేసాం అనమాట మొత్తానికి దర్శనం అయితే జరిగింది
బాగ జరిగింది ఓకే ఎన్ని డేస్ స్టే చేసారు అక్కడే
ఆ టూ డేస్ స్టే చేస్తా టూ డేస్ స్టే చేస్తా ాము బాగ జరిగింది కున్నారా ఎక్కడికైనా వెళ్ళడానికి
మేము అరుణాచలానికి నెక్స్ట్ మంత్ లో వెళ్దామని అలా అనుకుంటున్నాం ప్లాన్ చేస్తున్నాం అది చూడాలి
నిజమా
ఎస్ నిజమే
అవునా
అక్కడికి ఇంకా ఇక్కడ కూడా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది కదా అక్కడ ఒకసారి విజిట్ చేద్దామని
ఆ మంచిదే మంచి ప్లేస్ అది కనుక దుర్గమ్మ టెంపుల్ ని కొంచెం దగ్గరే కాబట్టి మీరు విజిట్ చెయవచ్చు మనకి ఇక్కడ అరుణాచలం అంటే కొంచెం లాంగ్ కాబట్టి కొంచెం ఆ అలా అవుతుంది కానీ ఇక్కడ విజయవాడ కొంచెం దగ్ దగ్గరే కాబట్టి త్వరగా వచ్చి మీరు అమ్మవారిని దర్శించుకోవచ్చు
అవును చేయాలి అక్కడికే ఫస్ట్ విజయవాడ అక్కడ దర్శనం చేసుకున్నాక ఓ వన్ మంత్ ఆ టూ మంత్స్ గ్యాప్ తర్వాత అరుణాచలానికి ప్లాన్ చేయాలి
అవునవును ఎలిరు లేదు మేమ్ కూడా రేస్ సెంట్ గా మొన్న అనుకున్నాము వెళ్ళి రావాలి అరుణాచల్ ఇక అని కాకపోతే కొంచం ఆ కుదరక అలా ఇంకా ఉండిపోవాల్సి వచ్చింది నెక్స్ట్ టై ప్లాన్ ద్ద అనుకుంటున్నాము
ఓకే ఇంకేముంది మరి అందరం కలిసి వెళ్దాంలేండి
ఆ ఓకే మీరు ఎప్పుడు ఏంటి అని చెప్తే కొంచెం ప్లాన్ చేసుకొని మీరు మేము అంతా కలిసి వెళ్ళడానికి ఒక రోజు చూద్దాం మాట్లాడుకుందాం అందరం కలిసి
ఉ సరే అండి అలాగే వెళ్ళాం అందరం కలిసి వెళ్తేనే కొంచెం ఆ బాగా ఎంజాయ్ చేసుకుంటూ బాగా వెళ్ళచ్చు
ఆ అవునవును అదే మనం వె అరంజ్ చేసుకుంట
అవున అవును ఈ ట్రైన్ ఇట్లా ఇవయితే సెట్ టు కావు మన మన ఒక వెహికల్ అరేంజ్ చేసుకుంటే బా సరిపోతుంది బాగా వెళ్ళ ఎంజాయ్ చేసుకుంటే అక్కడక్కడ ఏదన్నా ప్లేసెస్ ని ఇంకా కొన్ని ఎక్స్ట్రా ప్లేసెస్ విజిట్ చేస్త కొ దారిలో అరుణాచలానికి అనుకోకుండా అరుణాచల లాకి వెళ్ళే దరలో ఇంకా మనం చిన్న చిన్న టెంపుల్స్ పార్క్స్ బాగుంటాయి కదా మ్యూజియంమ్స్ అనో ఏంటివన్నా గాని ఆ లైక్ ఇవి రెస్టారెంట్స్ పెద్ద పెద్ద దా అవన్నీ బాగా చూసుకుంటూ బాగా వెళ్తే సరిపోతుంది ట్రైన్ అంటే ఓన్లీ ట్రైన్
అవునవును అంత అక్కనే మనం ఒకసారి మాట్లాడుకొని ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని ఎప్పుడు ఎలాము ఏం అనేది మాట్లాడుకుొని వెల్దాం త్వరలో ప్లాన్ చేసుకుందాం ఏమంటావు మరి
అంతే మరి ఏమంటా ఓకే వెళ్లేదే
మరి నువ్వు కూడా మన పేరెంట్స్ ని ఒక్కసారి ఆ అడిగి వాళ్ళతో మాట్లాడి ఆ ఇలా వెళ్లాలా అనుకుంటున్నాము అని వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి నాకే మాట నువ్వు మరీ కాల్ చేసి చెప్పు
ఆ చే ఆ ఇన్ఫామ్ చేస్తా లే అక్క ఇన్ఫామ్ చేస్ తను లేండి ఇంకేంటి వంట చేసా వంట ఇంకా లేదు మీరు మీరు చే తారా
లేదు ఇంకా టైం ఉంది కదా కొంచెం లేట్ అవుతుంది ఇవాళ చేయాలి కా ఏం చేద్దాం అనుకుంటున్నావు వన్ ట
ఏం చేద్దాం అనుకున్నామంటే వంట ఈరోజు ఆ థర్స్డే కదా సో ఎగ్స్ ఉన్నాయి యాక్చువల్ గా ఎగ్స్ చేసుకుందామనుకున్నా ఎగ్ కర్రీ విత్ చపాతి సో టుడే తర్స్ డే కాబట్ట టి లెమన్ రైస్ విత్ చట్నీ చేద్దామని మీరు
ఆ అవును సేమ్ మేం కూడా అంతే ఇప్పుడు ఏదన్నా కొంచెం కర్రీ చేస్తే చపాతీ లోకి సరిపోతుంది నైట్ కి
అవునులేండి అవునులేండి నైట్ టైమ్స్ ఈ హెవీ ఫుడ్ తీసుకోకూడదు ఆయిల్ ఫుడ్ అట హెవీ ఫుడ్ తీసుకుంటే
ఉ అవును ఉ అదే ఆ ఆ తర్స్ డే కదా నేను రైస్ తిననన్నమాట నైట్ టైం ఓన్లీ చపాతి ఒక్కటే
అవునులేండి ఊ
చెప్పాలి ఏముంది అంతా మామూలే ఉ మొన్ననే రీసెంట్గా అది చెప్ పాను కదా వెళ్ళొచ్చాను ట్రిప్ కి వెళ్ళొచ్చాను బాగా ఎంజాయ్ చేసాను నెక్స్ట్ టైం ము అది మీరు నువ్వు అన్నట్టు కొంచెం ఇంకా నెక్స్ట్ వేరే ట్రిప్ కి వెళ్ళాలి అది ప్లాన్ చేస్ కున్నా
ఓకే ఓకే ఓకే వెళ్దాం లెండి లేండి ఎలా ఉంది క్లైమేట్ అక్కడ సమ్మర్ కదా
అమ్మో చాలా హాట్ గా ఉంది ఇక్కడ అయితే అసలు ఇంకా ఏఈ మార్నింగ్ అలాగే ఉంటుంది ఆఫ్టర్నూన్ అలాగే ఉం
అయ్యో ఇక్కడ లే ఇక్కడ అలాగే ఉంది ఈ సమ్మర్ ఈ టైమ్ లో కొంచెం ఆ డే డిహైడ్రేట్ అవ్వడానికి చియా సీడ్స్ యూ సబ్జా గింజలు తీసుకుంటే మంచిది మజ్జిగా
ఆ అవునవును నేను కూడా ఆ మొన్ననే లెమన్స్ తెప్పించాను రెడీగా ఉన్నాయి షర్బత్ చేసి ఒక బాటిల్ కి చేసి పెట్టాను అనమాట
అదైనా మంచిదే షర్బత్ అయినా షర్బత్ అయినా మంచిది ఇంకా బాగా
అందుకని అది చేసి పెట్టుకున్నాను అనమాట ఎప్పుడైనా మన్ కీ బాడీ రీఫ్రెష్ అవ్వడానికి కానీ కొంచెం బాగా యాక్టివ్ గా ఉంటాం కదా, సో అలా వాటర్ తీసుకోవడం కొంచెం అయినా ఇప్పుడు ఈ సమ్మర్ లో కొంచెం వాటర్ ఎక్కువ తీస్ కోవాలి మన బాడీకి లేపోతే
చాలా టూ త్రీ లీటర్స్ అబౌవే తీసుకోవాలంట వాటర్ చాలా తీస్కోవాలంటున్నారు.
ఊ మ్మ్ లేదంటే మనకి ఇబ్బంది ఉంటుందనమాట. మనం మామూలుగా వింటర్ లో ఆల్ లా అప్పుడు ఉన్నట్ల తీస్
తీసుకోలేం తీ ఎక్కువ తీసుకోవాలి అవును టూ త్రీ లీటర్స్ ఎక్కువే తీసుకోవాలంట.
ఏంటి జాబ్కే మన్ న్నా వెళ్తున్నావు మన రీసెంట్ గా అన్నావు, వర్కౌట్ అయిందా అక్కడ?
ఆ వెళ్తున్నా డైలీ వెళ్తున్నా కదా! వన్ అండ్ హాఫ్ మంత్ అయింది అవును వెళ్తున్నా
కే ఆ అక్కడ ఎంత బాగా పరిచమయినారా?
ఆ అయ్ అయ్యారయ్యారు ఆఫీస్ కల్చర్ అంతా బాగా ఆ ఓవరాల్ గుడ్, ఆఫీస్ కల్చర్ ఈస్ ఓవరాల్ గుడ్ బానే ఉంది
హ్మ్ ఎంత మంద్ మీ స్టాఫ్ మొత్తం ఎంత మంది ఉన్నారు?
మా స్టాఫ్ మొత్తం ట్వెల్ మెంబర్స్ ఉన్నాము. ట్వెల్ మెంబర్స్ ఉంటాం. ఊమ్మ్
అవును అవునులే డైలీ ఎన్నికి ఊ మే మార్నింగ్ ఆఫీస్ ఎన్నికి
మార్నింగ్ టెన్ కెళ్తాను ఈవినింగ్ సిక్స్ కెళ్తాను మార్నింగ్ నైన్ ఫార్టీ కి అలా వెళ్తా బై వాకే కదా సో నైన్ ఫార్టీ టెన్ కి ఆఫీసు ఓపెను సో నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఫై కు బై వాక్ కే కాబట్టి సో అలా చిన్నగ వెళ్తా ఉంటే సరిపోతుంది.
మరి అంటే లంచ్ బ్రేక్ ఎప్పుడు?
లంచ్ లంచ్ బ్రేక్ వచ్చేసి వన్ థర్టీ, వన్ థర్టీ ఆర్ వన్
అవునా సో నేను కూడా ఇక్కడ రీస్ సెంట్ గా జాబ్ కెళ్ళాలని ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం ఎప్పుడు ఇంట్లో ఉండి బోరు కొడుతుంది కదా, కొంచెం ఏదన్నా ఆ వర్క్ చేద్దాము అని అనుకుంటున్నా కాకపోతే నాకు ఇక్కడ ఏవి సూట్ అవ్వలేదు. దు ఆ చూస్తున్నా నన్ మాట్
మంచిదే కదా ఇంట్లో ఉండి ఏమో ఇంట్లో ఉంటే ఏమొస్తుంది ఎక్కడైతే కొంచెం ఆఫీస్కి వెళ్తూ ఇంటికి వస్తూ బానే ఉంటది కదా మరి చెయ్ ఏదైనా ఇంకా ఏం సెట్ అవ్వలేదా
అదే చూస్తున్నాను కొన్ని కొన్ని తిరుగుతున్నాను కొన్ని కొన్ని ప్లేసెస్ లో తిరుగుతున్నాను ఏంటి అక్కడ వర్క్ ఏంట ఎలా ఉంటుంది ఏంటి టైమింగ్ అన్ని చూసుకోవాలి కదా అన్ని అరేంజ్ చేసుకొని మనం అంటూ ఒక ఆ ఒకటి అంటూ ఏర్పడ్దాకా వెళ్తే బా
అవునవును ఇప్పుడు మనము కెరియర్ ఒకే విధంగా స్టార్ట్ చేస్తే ఒకే ఫ్లోలోనే వెళ్తే బానే ఉంటుంది ఇ ప్పు ఇప్పుడు నువ్వు టీచర్ అయ్యి మళ్ళీ ఫినాన్స్ రిలేటెడ్ వచ్చి మరీ అట్లా అయితే సరిగ్గా ఉండదు ఒక ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటే బాగుంటుంది అది
ఓకే బాయ్ తర్వాత కాల్ చేస్తా
ఏంటి దేనికి ట్రై చేస్తున్నావు
నేనా దేనికి ట్రై చేస్తున్నా అంటే ఎల్లాము కొన్ని ఏమన్నా జాబ్స్ ఏవైనా ఓకే ఇది అని పర్టికులర్గా అనీ ఏం లేదు కానీ
అంటే నువ్వు అప్పుడే మైండ్ లో ఫిక్స్ అయిింటావు కదా వాట్ ఇస్ వాట్ ఇది ఓకే నాకు ఇది సెట్ అవుతుంది అని సో అలా ఒకటి ఫిక్స్ అయింటావు కదా మైండ్ లో లార్డ్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి
మోస్ట్లీ ఏదన్నా ఆ టీచర్ గాని అని అనుకుంటున్నాను చూడాలి మరి ఏమవుతుందో కొన్ని స్కూల్స్ విజిట్ చేశా మ్యాథ్స్ మ్యాథ్స్ మ్యాచర్ చెట్ట
మ్యాథ్స్ ఓ
ఆ అవును సో మ్యాథ్స్ సబ్జెక్ట్ నేను మోస్ట్లీ పోయిట్
ఐ డోంట్ లైక్ మ్యాథ్స్ సబ్జెక్ట్
ఓ వైమా
మా మ్యాస్
ఆ నాకు చాలా ఇష్టము అందుకని నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ ని టీచ్ చేయడానినికి అని వెళ్ళాము అని అనుకుంటున్నాను
ఓ ఓకే ఓకే నైస్ మరి కంగ ఆల్ ద బెస్ట్ బాగా వెళ్ళి స్టూడెంట్స్ కి అందరికి బాగా క్లాసెస్ చెప్పండి మ్యాథ్స్
ఓకే ఓకే ఓకే థ్యాంక్యూ థ్యాంక్ యూ సో మచ్
బేసిక్ నుంచి బాగా నే